ఆ నం
ఎలా ఉన్నారు బాగు సారా
బాగున్నాండి ఏం చేస్తున్నారు
ఆ ఇప్పుడే అయిపోయిందండి మా పాలలో వా ఫ్రెండ్స్ వస్తున్నా ఇ జట్కి
ఆ వంట అయిపోయిందా
ఆ అయిపో ఇడి వంతా
అయిందండి సాంబార్ చేసిన మునక్కయ వంకాయ వేసి
వప్పే
ఆ ఏ ఇప్పుడే పిల్లలుకోక్కడ ఆ చెప్పండి
జ ఏ పిల్లుంటేకా
వాయిస్ కట్ అవుతండి
ఆ మా పిల్లలా ఫ్రెండ్స్ వస్తున్నారంటే ఇప్పుడే వంట చేసానండి అయిపోయింది
ఆ లలీవు్లా
ఆ హాలిడేస్ పిల్లలకి
కక ఇంట్లోనే ఉండార
ఇట్లానే అసలు లేదుీ సిబిఎస్ సిలబస్ కదా మధ్యలో ఒక టెన్ డేస్ ఆంగ్ెస్ ఇస్తారు
ఆ
ఉన్న నైన్టీన్స్ నుంచి హాలిడేస్ అనమాట ఫస్ట్ వరకు మళ్ళీ ఫస్ట్ కి రీఓపెన్
ఆ
అ
తిమ్లాకి వెళ్లారా ఈసారి పిల్లల్ని తీసుకొని
నీ మధ్య వెళ్ళొచ్చామండి మొన్న ప్రది రోజు నైట్ వెళ్ళాం అన్నమాట ఆ గాది రోజు నైట్ వెళ్ల
అవునా ఎలా ఉంది
ఆ చాలా బాగుందడి
హ
చాలా బాగుంది మంచిగా అయింది దర్శనం కూడా ఉగాది అయ్యేసరికి డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు
అవునండి సార్ నేను కూడా టీవీ లో చూసిన నేనైతే పోలేదు ఆ టీవీలో చూసిన తిరుమల గురించి మీకేం తెలుసో చెప్పచ్చు కదా
ఆ తిరుమల గురించి అంటే యాక్చువల్ గా మేము ఆ స్వామి స్వయంభూ అంటంటే ఫస్ట్ మాకు చిన్నప్పుడు కదా అప్పుడు మాకు తెలిసే క నమాట స్వయంభ అంటే ఏంటో అని అనుకునేద
హ
తర్వా తర్వాత అర్ధంగా సంస
వాయిస్ కట్ అవుతుందండి సిగ్నల్ లేదా
సిక్ందంది మా పాాల అంది సిక్ వినిపిస్తుందా సిగ్గలు ఇక్కడ మాకు బాగా అంటుంది
ఏమో వాయిస్ కట్ అవుతాం మీది ఇప్పుడైతే ఓకే
ఓకే అదే మొన్నే వచ్చాము తిరుమలకి జప్పాలి ఇంకా అవన్నీ వెళ్దామ అనుకుంటే జపాన్ వెళ్ళంతదా లేదు శ్రీనివాస్ మంగపురం మమ అ దగర్కి కాాల అస్ కాణిపాకమ్మ అవి వెళ్ళేసి వచ్చాం అనమాట
ఓకే
చాలా ప్రసిద్ధి కదండి తిరుమల అ దాదాపుగా మేము ఏం కోరుకున్నా అన్ని కోరుకలు నెరవేరుతాం స్వామి దగ్గర
ఎట్లా మీ ఊరు నుంచి ట్రైనా బస్సా
ఆ మేము స్లీపర్ లో వచ్చామండి బస్ లోనే వచ్చాము
బస్ ఓ
ఆ అంటే అప్పటికప్పుడు అనుకున్నాము టికెట్స్ రికమెండేషన్ లో ఎవరి ద్వారాన వచ్చాయన్నమాట అ
ఆహా
ఇంకా అలా అప్పటికప్పుడు అనుకుని వచ్చామ అనమాట తిరుపతి దర్శనం కూడా చాలా బాగా జరిగింది
ఇ అదే తిరుమలకి ఆ చంద్రబాబు నాయుడు కూడా వచ్చారండి
అవునండి మేము అప్పుడు అక్కడే ఉన్నాము మా పక్క నుంచి వెళ్ళింది పాన్వాయి మేము కారు లో ఉన్నాము మా క అవును మా కార్ అపెసాడు వాళ్ళ కాన్వాయిస్ పంపిస్తుంటే చూసా ఏ కార్ లో ఉన్నార అనేది తెలిదు కానీ
ఉమా ఉమా ఆ తిరుమలకి చాలా స వన్ మంత్ కి మంత్ మంత్లీ వచ్చేస్తారుఐపీ విఐపి అయితే చెప్పన క్కర్లేదు రోజూ ఎవరో ఒకరు వస్తానే ఉంటారు తిరుమలకి
మీ అభిప్రాయం ఏందండి ఇప్పుడు చంటిబిడ్డల తల్లులు ఉంటారు కదా మరి వాళ్ళందరినీ క్యూ లైం లో అట్లా కంపట్లేడి కంపార్ట్మెంట్లలో అలాంత సేపు ఉంచి
లేదు లేదండి టూ అంటే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అంటే మర చిన్న పిల్లలు ఉంటారు కదండి ఒక టూ టూ ఇయర్స్ పిల్లలు వరకు వాళ్ళకి వచ్చి ప్రత్యేకంగా అక్కడ గోపురం ఉంది కదా స్వామిది అక్కడ లఫ్ట్ సైడ్ అడ పిల్లల ఆధార్ కార్డు వాళ్ళు బ బ సర్టిఫికేట్ తీసుకొని మదర్ది తీసుకొని వెళ్తే పన్నెండు గంటకి ఓపెన్ చేస్తారు
అవును మేము మా పిల్లలప్పుడు కూడా దాంట్లోనే వెళ్ళాము వెళ్ళ వెళ్ళిన కూడా చాలా సేపు మనం క్యూ లోనే అలాగే ఉండాల్సి వస్తుంది కదా
ఆ కనీసం త్వో
కంపార్ట్మెంట్ లో కానీ మరి విఐపీస్ కి అలా కాదు కదా వాళ్ళు ఇలా వెళ్ళగానే వాళ్ళని పంపించేస్తారు దర్శనం
అవును అవునండి అంటే చాలా లక్షల్లో పోతారు కదాండి రోజు లక్షల్లో దర్శనం అవుతుంది అది కాకుండా విఐపిల్ విలు రావడం వల్ల కొంచెం గ్యాప్ మనకి వస్తుది
ఆ నేనే ఏమనుకుంటున్నానంటే మిగతా వాళ్ళందరి పెట్టినా పెట్టకపోయినా కే కేవలం చంటి బిడ్డల తల్లుల వరకి వృద్ధులకి బాగా వృద్ధులు ఉంటారు కదా వాళ్ళు జీవితంలో ఒకసారి వయసు అయిపోయాక మోకాల నొపులు వచ్చాక ఎక్కువ సార్లు రావడానికి వాళ్ళకి కుదరదు మనసులో రావాల ఉన్నా కూడా
ఆ అవును అంటే వాళ్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఉంది ఉంది ఉంది
ఆ ఉంది కాని నేను మొన్న చూసాను వాళ్ళని కూడా మా దాంట్లోనే కలిపారు పాపం అసలు మోకాలు నొప్పులు వచ్చి నేనే ఏమనుకుంటున్నానంటే వీళ్ళకు విఐపీలకు ఇచ్చిన అట్లే చంటిబిడ్డ తల్లకు గుడిస్తే బాగుంటది కదా అని అనిపించింది నాకు ఎందుకంటే ఒక పాప గుక్కదిప్ తప్పుకోకుండా ఏడుస్తానే ఉంది చ ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఆ వేడికి పాపం
మా ప పిల్లల్ని కూడా తీసుకు అన్న ప్ర చేపిద్దమ అని చ
ఉ
అన్న ప్రసన చేపిద్దాం అనేసి మీరు వెళ్ళినప్పుడు పనులు వెరి వెరి వేరుకేస్ అంత అయిపోయినాక ఒక వన్ అవర్ రండి క్యూ లోనే భయంకరంగా ఉక్క పిల్లలు ఏడుపు గాలి లెదు
అవును నిన్న ఒకామెయితే ఆ లైన్ లో ని బయటికి దూకేసింది తర్వాత పాపను తీసుకొని అటెళ్ళిపోయింది
ఆ ఊపిరాడ్ డదు పిల్లలకి ఏడుస్తా ఉంటరు లే లేదు చూల్లేదండి
అయ్యో ఓకే
మా కానీ తిరుమలలో నీట్ నెస్ లయితే చెప్పనకర్లేదండి బాగా నీట్నెస్ ఉంటున్ది మెయిన్
ఆ అవునండి చాలా నేను నార్త్ లో గూడ కొన్ని టెంపుల్స్కి వెళ్ళాను గాని మన సౌత్ లో టెం స్ నీట్ గా పెట్టినంత ఏ టెంపుల్ ఉండదండి నార్త్ లో అసలు చూడాలని కూడా జ
ఓకే అందుకే తిరుమల కంటె నాకు జనాలతో కొంచెం ఇబ్బంది అదొక్కటే గాని ఇంకేంలా తిరుమలకి నెలకి ఒకసార అయినా వెళ్ళాలనిపిస్తుంది అక్కడ ఒక్కొక్కసారి మాకు అ క్యూ ఎక్కువ ఉన్నారంటే ముందర కర్పూరం వెలిగిస్తారు చూడండి మీ దగ్గర ఆ బయట అక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కర్పురం టెంకాయ గొట్టుకొని వచ్చేస్తాను ఒక్కొక్కసారి ఆ జనాల్ని జూసి
అవును జనాలు అలాగే ఉన్నారు దారుణంగా
మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ ఈ బేటా హ్యాండికాప్టర్ వాళ్ళకి పిల్లలు ఉన్నాయి వాళ్ళకి కనీసం వాళ్ళకి ప్రత్యేకంగా వన్ అవర్ లో దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు చేయాలండి మీరు చె
ఉ ప్చ్ అండి ఉ పాప అంతలా ఏడుస్తుంటే నాకు చాలా బాదేసింది
ఉ అదే అదే
ఏం వంట చేసారు సాంబార్ చేసారు ఆ లేదండి పిల్లల ఫ్రెండ్స్ వస్తాంటే వెయిట్ చేస్తున్నాను
ఉ ఆ
వాళ్ళకి పెట్టేసి ఇంకా మేము తినాలి
ఓకే మీరేం జేసారు వంట
నేను ఎగ్ బిర్యానీ చేసాన అండి
ఓకే ఓకే మేము నిన్న నా బర్త్డే నిన్న జేసిన
ప్చ్ ఓ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే
ఏం జె థ్యాంక్ యూ ఏం జేస్తున్నారు
ఆ అదే అండి పిల్లల ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఫుడ్ పెట్ పెట్టాలి పెట్టేసి ఇంకా మేము తినేస్తే పని అయిపోతుంది ఇంకా
ఉ ఈసారి ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు కాల్ చేయంండి మేము వీలైతే ఇంక్కడ మా మీట్ అద్దాం
తప్పకుండా అండి తప్పకుండా తప్పకుండా కలుద్దాం మీరు ఎప్పుడన్న ఇక్కడిక వస్తే చెప్పండి తిరుపతి నేను కలుస్తాను ఆ అవునండి తప్పకుండారండి
అలాగే వస్తాం ఖచ్చితంగా
అ
మీరు ఎలా చేస్తారండి సాంబారు మేము ఆంధ్ర సై ఆంధ్ర పక్క చేసే స్టైల్ లో చేస్తాము మీరు
అస్
హలో
హలో
హలో ఆ విన్నపడ్డంలేదు ఆ హలో లేదండి ఎక్కడో మాట్లాడినట్టు ఉంది క్లారిటీ లె
ఒక్క నిమిషం అదే మేము సాంబార్ ఎలా అంటే ఫస్ట్ ముందు పప్పుని విడిగా ఉడకబెట్టేస్తాము నన్ మాట ఆ తర్వాత ఇంకా వేరే వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకొని ఆ ఆ గిన్నెలో తాలింపేసేసీ కొని అందులోనే ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు సొరకాయ ముక్కలు ముల్లంగి ఆ తర్వాత మునక్కాయలు వేస్తే వంకాయ వస్తే వంకాయ దాదాపు వేయను ఇంతవరకు వేసేసి అవి బాగా ఫ్రై చేసేసుకొని అందులోనే చింతపండు పులుసు సూపు కారము పసుపు అన్ని కొంచెం సాంబార్ పొడి అన్ని వేసుకుంటాను అన్నమాట తర్వాత పులుపుకు తగ్గట్టు వాటర్ వేసేసుకొని ఉడికింది అనుకున్నప్పుడు ఆ ఇది పప్పు అందులో వేసేసుకుంటాను ఉడికిన పప్పుని
ఓకే ఓకే
ఇంక లాస్ట్ లో కొత్తిమీర సాంబార్ పొడి ఇవన్నీ వేసేసి ఆఫ్ చేస్తాం మీరు ఎలా చేస్తారు
సేమ్ అంతే అండి కాకపోతే నేను టమాటాలు వేస్తాను
ఓ మర్చిపోయా టమాటోలు కూడా వేస్తా టమాటోలు పచ్చిమిర్చి
పప్పులో టమాటా ఆ వేసి పసుపు లైట్ ఇంకా ఉప్పు కొంచెం నూనె వేసేస్తాను ఆ విజుల్ వచ్చేసినాక అది ఇక్కడ ఎర్రగడ్డ కూరగాయలు ఇంకా తెల్లగడ్డ ఇవన్నీ పెట్టుకొని ఇంక వేయించుకొని ఉప్పు కారం వేసి ఉడకబేట్టేస్తాను లాస్ట్ లో కాయలు కాయగురలు ఉడకబెట్టి క మళ్ళ చింత పండు పలుసు పోస్తా
ఓకే అండి టెన్ మినిట్స్ అయ్యింది మళ్ళీ చేస్తాను
ఆ ఓకే అండి బై